మళా
ఎత్తినావా నువ్వు వెతకపోతే నాకు రెండు కాళ్లు వెళ్ళిపోతాయి అనుకుంటే
హ
కాదు మళ్ళీ మళ తెల్ల రెడీ బాగుంద లంగామనే బాగుంద అంటే శారీ బాగుండ ఆన ఆ అంటేలంగా ఉ బవాలేదంటే అది కూడా బాగుండే శారీ బాగున్నాయి నాకు కూడా శారీని నచ్చింది మీ చ ను్ సదర అది కలర్ కాంబినేషన్ మీ అది ఎంత తెలుస సర రెండు వంద యారు రూపాయలు అంతే అ టూ ఫిఫ్టీ మ సారే టూ ఫిఫ్టీ ఎంత సరేడా మదనపుల్ ఎర్ ఏదో షాపింగ్ మాల్ ఓపెన్ చేసినంట యార్పల్చ ఇట్లమ్ముతన్నార అనేసి పోయినారు వాళ్ళు మొం పదన పల్లి ఓకే ఉగా కదా మమ్మన్ రమ్మనిట్ మమ్మ పోలేదంటా మమ్మీ ఇరైడు ని రపాలు కొన్నా మల్లా దూర్ రోజు ఎవరి పోవండి అంటే మా అమ్మ ఏమనుకుంది ఏం బాగుంటాయ అనుకో కొడుందిరుమో పోలే
ఓహో
అవున సరే ఆ సరేలే చెప్ప తీసుకని వచ్చి టూ ఫిఫ్టీనే అది టూ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ రెండు చీర కట్టుకుంట ఇది డైలీ యూస్ డెలీ వేర్ చీరలు అనమాట ఆ చానా మెత్తగా బలే కంఫర్ట్ అబ్బ బాగుండచ్చు చాన బ మామ్మ నడి తిన మూవ్ చిర బాగుంద లంగా ఓని బాగుందంటే మమ్మగూడ చీర్
మ్మ్
మ్మ్ ఎందుకు చెల్ సౌండు చేస్తున్నావ్ నేను చూడ ఎంత బాగా బెడ్రూమ్ లో వచ్చి గెడిట్ పెట్కనితో ఇంత సీరియస్ గా మాట్లాడు తన్న కిచ్ కిచ్ అని సౌండ్ చేస్తా ఉన్నవారు అబ్బా నేను దా చెప్పినాను అనుకుంటే మళ్ళీ అంటావని నేను అప్పుడే అనుకుంటే చెప్పినాక చెప్పేసిన కంటిన్యూ చేద్దాంలే సెంటెన్స్ అనుకుంట మా అట్లని గాదులేమ్మ బో బోడీ మీకులే అంది అందించ ఓవరాక్షన్ బా అవి కూడా బాగున్నాయి ప్రామిస్ తో పొది మే మా చెల్లి ఫోన్ చేసి నిని మే ఫులు బుతులు ఫ్రమ్ మార్చాలా మధ్యలో కుక్కో డిస్టబెన్స్ ఆ ఆ అమ్మి మాట్లాడేకి రాలదా సరే మా అమ్మ నేను మాట్లాడతాలే అనే నాతో బాగా మాట్లాడతావు కదా ఇట్లా మాట్లాడాలమంట నాతో ఏం బాగా మాట్లాడతావు కద గంటలు గంటలోనే ఉండు మాట్లయితే నీకే ఫోన్ మే మాట్లాడమా అంటే మా అమ్మ ఖాళీ టైమ్ ఉంటాయి కదా అమ్మకి మమ్మని ఎప్పుడు ఖాలీగా ఉంటో చెప్పమా చెప్పమా అని ఉంటా ఉంట ట్ట నే ఏమో మీ ఇట్లా అయిపోయింది లే అంతే నువ్వేం నిన్న రెడీగాలా
నేను గలేద్ అమ్మ
నేను రెడీ అయితే పని చేయలేను పని చేస్తే రెడీ అవ్వలేను ఇది నా బాధ నిన్న మా చెల్లి మా చెల్లి సారీ గట్టి అమ్మి కట్టుకొని ఊరంతా తిరిగి దిష్టికి తీమ అంట కు బాగా దిష్టి జరుగుతుంది అనమాట ఆ ఆయామీ సారి కట్టింటే నేను లగవోని కట్టుకొని ఉంటా ఎవరు పెద్ లు మీట్ లో అని తండ్రి ఆ ఆయామి కూడా బాగా కట్కుంది మే శ్యారీ
మీ మీ చెల్లలే కట్టుకునిందా
ఆ అమ్మే కట్కుంటందిలే నాకు రాల్ క టేకి తరుపి వట్ ఆ మనం బాగా కూర్చునింది అది బాగుంది చూడ్డానికి కూడా ఏమంటే పెద్ద ఎయిత్ క్లాస్ కదా శారీలు ఎలా అని నే మా అమ్మ నాకు ఇచ్చంది శారీ అది కూడాడు శారీ బాగుంది పర్పుల్ కాదు బ్లూ బ్లూ కదు పర్పులు బ్లూ అట్లా ఆ కలర్ లో ఉంది ఇంత బగుంధి ఆంటే సారి అంత బాగుంది నాకి బాగా సూట్ అయితుంది కట్టుకునే కి రాదు
ఉమ్
కో నాక వేరేళ్ళనాడి మా ఊర్లో ఎవరికి రాధు మే ఎడ సారిసు మా చెల్లికిళ్ందో వస్తు వస్తుంది అర్థ పర్ధం వస్తుంది నాకు అట్లా కాదు నాకు పర్ఫెక్ట్ గా కట్టలేరు అయితే నిన్న ని సారీ కట్టు కొండ కదా లీవ్ చేసినా ఆ ఏమి లీవ్ చేసేసినం మొత్తం అది సుమట్ ల బాగున్నింది అనమాట
హ్మ్ హు
సో నెస్ ఇంకా మ్మ్ ఇంకా చెప్పాలప్ప అదే
ఇప్పుడు ఇంటికి మళ్ళ ఎప్పుడు కాలేజ్కి
మండే పోత్ నువ్వు నువ్వు అని
నేను మండే నే
నూరు మండే వెళ్తావా సరే ఇప్పుడు నేను ఉ సరే ఉండు ఇంకా ఇంకేమి నెల స్టోరీ అయింది ఆ వాళ్ళు పిలిచినార చెప్పతాను అమ్మ పోతా అన్నాడు ంది మనాల సా తడుపద హ వినప్పులేదా
ఇప్పుడు వినపడతా ఉంది
ఎక్కడ తాడిపత్రి అని అడుగుతా మ నాకి ముచ్చ త ఎందు కినపల్లా ఇప్పుడు ఆ తాడిపత్రినే వస్తావా
హ్మ్ హ్మ్
ఎప్పుడు
తాడిపోత్రండి ఉదా అందుకు వస్తారడి ఊరికేనాండి కానీ తాడిపోత్ర ఎప్పుడు
సాటర్డే
ఆహా
రుసానంట వస్సామనిను ఆ
క్లాస్ వాళ్ళది చెప్పినా కదా వాళ్ళది ఎవరు
చెప్పలె
చెప్పులా చెప్ప
ఎవరు మీ క్లాస్ మేటర్ ఆ రా అయితే పదము
అ
ఆ
ఆ గేదులే మే నేనూ ఏదో ఊరికే అంటి
అవునా నేను పోలేను పో దూరం దూరం ఆమెే కొట్టిన ఉంటే
ఎవరన్న పోతారు ఏమో అడుగు
నాకు పోతారు మదన
నేనుస్తుస్తవా
ఆ అస్తాస్తా
తత్ర
అట్లట్లే నిినట్ట వచ్చేది
అడుగు ఎవరు మదనపల్లి వెళ్ళిపోతా అంటారు కదా వాళ్ళతో పటికి
పోలేనులే నేను రాలేనని చెప్తా పాప మళ్ళ నాన్న కూడా పిలిచ నా కదా ఒట్టి నాకు అట్లా ఎట్లా పిలిచేస్త ఎట్లా చనా అంటే రిక్వెస్ట్ అట్లా కాద స పూసేదేందమ్మా రావాల అంటే రావాల అంతే అడుస్తారంటున్నారు కదా రాజా
ఓహూ
మ్ అట్లా ఆ సరేలే చెప్త నేను కడిగా మా చెల్లి మీరు లిప్స్టిక్ వేసుకునింది అది మూతంతా కడుక్కునేకమ్మా అ
ఉ సరిపోయినారుమే మీరి ఇట్లా మాట్లాడగూడదు డా కంటే మీరు అప్పుడే మాట్లాడండి
వా వేస్ట్ పేలో
అట్లా మాట్లాడితే డబ్బులు తగ్గుతాయి
ఆ చూడిన్ని ఇ అవునా
ఆ వాళ్ళు వెరిఫై చేస్తారు కొంచిగా
అవునా అందుకే సరేలే ఏం చేసవట్లే కనీ తప్పులు తప్పులే మాట్లాడింది ఫస్ట్ లో
ఇప్పుడు
చెట నవ్వే అయినదే కథ ఫస్ట్ ర్తి చేసిందండి కుకు కుక్క బౌ బౌ అన్నడ్ చె అ డిస్టబెన్స్ పవని పవని కూడా ఫుల్ డిస్టబెన్స్ఏ బోకులు సౌంజస్ ఆ రెండు సార్లు మాట్లాడితి అంతే
అ
మా మాట్లాడాల పిల్ల కూడా చేస్తాని తినసాను సర్లే అండి అంతా పుల్లు సౌండ్ సౌండ్ చే తుందిి నేను రీసౌండ్ పెట్టామండి నేను చేయలేద బే అంటుంది ఏం చేసేది
ఆ ఆ ఇంటికి ఒచ్చింది రమ్మని చెప్పిన మా ఇంటికి వస్తా వస్తానే ఉంటుంది బళ్లండి మస్త కానీ మస్త్ అనిపిస్తుంది
ఈజీ
ఆ లికేజ చేసిేంది
అ
క్కి చెప్త నిఖిల్ కి ఉన్నిలేలిక్ ఆ ఆమె దివ్యాకి చెప్త చెప్పినా కథ నీకు దివ్యాక్ చేసినా అని ఆ ఉ ఇట్లా వాళ్ళు వచ్చేసింది సర్లేదుది బీటెక్ బీటెక్ వాల్ డిప్లమా డిప్లొమా వా అప్పా
ఏహ
అ అట్లో మీీరేక వెళ్ చెలే నికు ని త అనుపిలా
ఏం.. మొత్తం ఎన్ని అయిపోయిన్
ఆ ఎయి టటు త ఎట్ నైన్ము నైట్ ననట్
అంతేనా అందరితో మాట్లాడిన అంటేను మళ్ళా అందేనా
ఇంగ మాట్లాల్లా మాట్లాడతారా అడుగుతన
న అదే త సార్లే
ఏం అర్థం చేసుకుంటావేమో అమోనన్న నీకు సౌండ్ రల నేను మాట్లాడ క్లియర్గాన పెడుతుంది మా చెల్లికి గెడి పెడతాంది ఇది పెడతాంది
వస్తంది సౌండ్ నేను చెప్పాల అంతే నువ్వు కాబట్టి చె తనవాట్లో
అవునా
ఆ
ఆ
సరేలే బాయ్
ఆ అబ్బాయి